ఏం చేసాను రా చిట్టి
సండే కదరా
అ
సో హెడ్ బాతింగ్ అదే ఆయిల్ పెట్టుకోడాలు ఇవే ఇంకా పంచాయితీ
చలేదాయి ర అజు
అదే ఇప్పుడే పొద్దున హెడ్ ఆయిల్ పెట్టుకున్న హెడ్ క ఇప్పుడు తలస్తు స్నానం చేసిన మళీ రాత్రి అ జిడ్డి జిడ్డిగా ఉంటది బాగోదు
ఆ నంట పయిద
కోతులతో ఆడుకోవడం
అయిపోయింది నేను అవనలే మొత్తం ఆడతా నేను నేనుబద్ద్ లే ఇష్ట ఎన్నికో తినీ పని చేేసి వ మళ్ళా పడుకొని మళ్ళ లేసి స్నానం చేసిన
ఆహా
చూసలా చూజలా నా ప బోక్లు పెట్టా బదా
ఆ చూసినా చూసిన నేను అనింది నువ్వు స్నానం చేయలేదా అని
చేేష సాయంత్రం జేష ఇది ఎప్పు తలసని చేస్తా అంటే పొద్దుని చేయాల మమ్మల్గా
ఆహా
సరేలేదని పొద్దునే వద్దాం లేదు పద్ం చేస్తా మళ్ళ అడిగ వచ్చేసరికి ఆరదు తలకాయ నొప్పు
అవును అది ని చెవే
అ
ఆ
ఏం నిన్నావు ఏం చేసుకున్నావు
నేనేం చేసుకోలేదురా సండే కదా వాళ్ళుంటే వాళ్ళు అడుగు రు చేయమంటారు చేస్తా నేను ఒక్కళ ఉంటే అసలు చేసుకోను
చేసుకోవచ్చు కదా ఒక అర్ధ కేజీ తెచ్చుకో
చేసుకుందామంటే ఈరోజు సండే కర్రీర్స్ పాయింట్స్ ఉండవు ఆడుంటాయి
అందుకే చికెన్ తెచ్చుకొని ఒక హాఫ్ కేజీ చికెన్ తెచ్చుకుంటే సరిపోతుంది కదా
నిన్ననే తింది చికెన్ నిన్ననే అనుకుంటా నిన్న నేను అభిత వచ్చి నిన్నగా మొన్న
నిన్ననేలే ఆ మొన్న నైట్ వచ్చి అవునంటే
ఒక్కన ఉంటే నాకు చేసుకో బుద్ధి కాదు ఆ ఏమి ఉందిడాని లేదు బిజినెస్ అయిపోతా
ఓహో
ఉ పొద్దున్న దోస్తు తిన్నారా మా రూమ్ దగ్గరని అమ్ముతారు తర్వాత బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నా మినీ బిర్యానీ
ఉగుడు ఏన్ దినవా
ఇప్పుడు టైమ్ టు గో ఫర్ టీ
పోత ఒకక్కడవి
నాకు పోవడమే ఒ ఒక్కడు పోవడమే అలవాటు నాకు
అవునామా ఏ పోవాలకున్నా
లేదే నాకు ఒక్కడే ఉండడం అలవాటు ఎప్పటినుంచో నేను పోతే ఎవరు రాకపోయినా నేను ఒక్కడైన్ అయిన పక్కా పోత అంటే ఇంట్లో వాళ్ళ ఫోన్ చేస్తా నడుచుకుంటూ పోయి వాళ్ళతో ఫోన్ మాట్లాడుకుంటూ
ఆ
మళ్ళ వచ్చేస్తా అంటే ఎవరన్నా ఫ్రెండ్స్ కాల్ చేస్తా అప్పుడప్పుడు వారానికి ఒకసారి అట ఆ టైం లోనే కాల్స్ మాట్లాడేస్తాను నేను ముందుగానే ఎవరికన్నా కాల్ చేయాలంటే సాయంత్రం బోట అందరు ఫ్రీగా ఉంటారు కదా ఆ అప్పుడు చేసేస్తాం మళ్ళీ నాకు ఇంకెవరి డిష
ఆ అన్నమ్మా పెట్నాలేమ్మా బ ఫంగలా కొడుకుం కుతు
మీ తమ్ముడు నేర్పేచ కదా వంట మా అక్క ఏం చేసది తెలుసా మా అక్క వాళ్ళిద్దరు
ఉ
వీనొక్కటి ఎకు ఖాళీ గదలాలా అని చెప్పేసి నాకు కూడా నేర్చి పడదుభిన
వాడు వాడు చేస్తాడు రా అప్పుడు నేను లేను కదా మా వాడే కదండి ఫోర్ ఇయర్స్
అవును కదా
చేస్తారు వాళలా
ఏమి ఎంతసేపు మేమే చేయాలా అని ఇట్లా గదిలిచుకుంటారు మా కొ
వాడే కలిగించుకుంటారు ఏంది నేను వాళ బయ ఉంది కదా నేను ఎందుకు చేస్తా చెయిన్‌చుకూ నేను వాడంటారు
అది పాయింట్ కదా
ఓ
ఫైనల్ ఇయరా మీ తమ్ముడు
అయిపోయినలా
చాల
జాబా జానింగ్ లేఖ వచ్చింది యాక్సెంచర్ లూ
ఆ
న దేట రా